అర
అ
హలో
హలో
హలో
హలో
ఆ హలా ఆ బాగున్న మీరు బాగున్నారా ఆ బాగున్నా ఏం చేస్తుండ్ర ఖాళీగానే ఉన్నాం మీరు
నేను కూడా ఇప్పుడే డ్యూటీకి వెళ్ళొచ్చిన
ఆహా ఉమ్
మీరు వెళ్లారా మీ భోజనం అయిపోయిందా నేనా అండి మసాలా వంకాయ ఉన్న టమాట చట్నీ అల్లా మీరేం కూర చేసారండి
నేను
ఆ
ఆ ఆలుకా అండి
ఆలు కర్రీ చేసారా ఉమ్ పిల్లలు పోయింరా స్కూల్ కి
ఆ వెళ్లారండి ఇంకా హాఫ్ టైమ్ స్కూల్స్ ఇగా మండే నుంచి కదా
అవునా
ఉమ్
అప్పుడు వన్ టైమ్ స్కూల్ ఏమో కదండి
ఆ అవును
ఉమ్ ఇంకండి ఏం విశేషాలు ఇట్లా మీ ఊర్లో వాతావరణం ఎట్లా ఉన్నది
ఇటు సైడ్ అయితే ఎండలు బాగున్నాయి
బాగున్నాయా మాకు కూడా ఎండాలండి ఎండలు విపరీతమైనా ఎండ అండి ఇంకా పూర్తిగా మే రానేలేదు ఏప్రిల్ రానేలేదు ఎండ బాగుంది
ఇంటికెళ్తే చక్కర వచ్చినట్టు అయితంది
అవునండి మరి ఎండాకాలం అయింది ఏమనుకుంటానండి ఏమన్నా
ఏం లేదండి చుట్టా లేేస్తుంది ఇగా
ఆ చుట్టాలు వస్తారా ఉ అవునవును ఎవరైనా ఉన్నాయా అండి ఉనయం డీ మా ఆడపాడుచు వల్లా అబ్బాయి మాకు కుడా ఉన్నదండి మాడపడుచు వల్ల అబ్బాయిది ఉంది అయితే ఇక బట్టలు కొన్నా నిన్ననే షాపింగ్ చేసినామండి
అవును
ఆ ఇప్పుడు మా దాంట్లో లేదండి మా పిల్లలకి తీసుకు న్నా మా హస్బెండ్ నేను తీసుకు కున్నాము మ్ ఇంకా మా ఆడపడు చ్చకి పలా అబ్బాయిధే కాబట్టి వాళ అబ్బాయికి మున్నా తర్వాత మా ఆడపడుచుకి తీసుకున్నాము ఎందుకంటే మా ఆడపడుచుకి మేము వాళ్ళు పెళ్లి చేస్తే ఓడుము బియ్యం పోయాలండి అ బట్టల్ పెట్టి ఓడిబియ్యం పోయ్యాలి ఆడ పడుచుకి వాళ్ళ ఇంట పెళ్లు ఉన్నది కాబట్టి అందుకే షాపింగ్ చేసి అన్నిందని కుట్టడానికిప్పు ఇప్పుడ ఇప్పుడే ఇచ్చేసి వచ్చిన దర్జ ఏప్రిల్ టువెల్ అండి నెక్స్ట్ ట్ మంత్ ట్వల్ కి అందుకే అదిొ ఒకటి ఉంది ఇది కాంగానే మళ్ళీ ఏప్రిల్ చాలా బాగు సరండి
ఆ ఆ ఆ బానే వండుతాను కానీ కొంచెం ఆ బానే కూరతే ఎంత తీసుకుంటండు బ్లౌజ్ ఒక్కటి గుడితే
బ్లౌజ్ అంటే దాన్ని బట్టి ఉంటదండి బ్లౌజ్ను బట్టి సాదా కుడితే రెండు వందలు తీసుకుంటారు డిజైన్ అయితే డిజైన్ బట్టిగా రేటు తీసుకుంటారండి మీకు
మా ఆ సైడ్ కూడా అంతే డిజైన్ బట్టి రేటు
డిజైన్ బట్టి రేట్ తీ
ఇప్పుడు ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కదా కొంచెం ఎక్కువ తీసుకుంటారు
మళ్ళీ ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ కు కొంచం ఇంకా యాభై రూపాయలు ఎ కొని చెప్తారు ఇప్పుడైతే అవును ఇంకా మా ఆడపడుచు వాళ్ళకు ఇంకా మాడపడుచు వాళ్ళకు క క సారె పోయాలి వాళ్ళకు ఏ ఎండాకాలం ఉం ఎప్పుడు పలారాలు చెయ్యాలే తీసుకెళ్ళాలండి ఒక కనీసం ఐదారు రోజులు వెళ్తాము ఒక పది జతలు తీసుకెళ్తే అయితది పెండ్లిలు కాదా
ఆహా ముందే ఎల్లలే ఎందుకంటే పెళ్లి పనులు ఉంటై కదా
అవునండి పెండ్లి పనులుంటే ముందే వెళ్ళాలే
అదే
ఇంకా
చెప్పాలే
ఉమ్ హాలో మీకున్నాయండి మ్యారేజ్ లు ఎమన్నా ఉన్నాయా హలో
తెలిసినోళ్లే వార్డెన్ లాక్కుంది ఎళ్ల లిగా
అవునా మాకు ఇంకొక గృహ ప్రవేశం కూడా ఉందండి అ మా చుట్టలది ఉం అ హలో అండి హలో హలో అలో వినిపిస్తుందా అండి హలో అండి హలో హలో